హలో ఏం చేస్తున్నారు
ఏం లే జూ ఊరికే కూర్చొని ఉండానా
ఆ అవునా ఉ నేనేం లేదు మా ఫ్రెండ్ ఆకలి అయింది అనింది
ఓకే
ఆ తననికి ఇంకా బెడకా చేసుకుందాం ఇద్దరు అనా నేను కట్ చేస్తా స్తున్నాను అది వంట చేస్తుంది
బెండకాయ ఎక్కడి నుంచి వచ్చా
ఉప్ మెట్
లేదు వాయిస్ వినపడట్ లేదు
సి బెండకాయ బ్లీంక్ ఇట్ లో వచ్చింది హలో ఇప్పుడు ఇస్తుందా
ఆ వస్తు వినిపిస్తాంది
ఆ అదే బెండకాయ బ్లింకెట్ లో నుంచి వచ్చింది ఉ హలో
హలో
అదే
బెండకాయలకి ఏమనా రైసా చపాతీనా
కీ రైస
రైసేన
ఆ
ఎంజాయ్ చెయ్ హ తిన్న రైస్ అన్నమూ పప్పు అనుమపప్పు అనుముప్పప్పే
ఉ
యా ఇక్కడ పీజీలోనే పీజీ లోనేనా
ఆ పేజీలోనే ఉన్నాం ఇప్పుడు చేసుకోవడం తిండము ఏ ప్రసాద్ తే ఏం బర్ ఉన్నాయి రైట్ ఎగ్జామ్లని బర్ ఉన్నా
ఓకే ఈరోజు నైట్ కి ఏం పెడతారు డిన్నర్ ట్యూస్డేగాబట్టి చపాతీనా
ట్యూస్డే బా రైస్ మండే చపాతి
ఓకే
అదేది చపాతి ఈ రోజు అమాస్ అని ఇంట్లో వాళ్ళు ఎవరు గుడ్ నాన్ వెజ్ ఏం తినొద్ అన్నారు
ఓకే
జతేక న జతేంకా ఈరోద్ టి తినబూడద అంతేం
ఓహో
అంతే మరి ఫోన్ చేయకు మని ఈరోజు అమాస ఎం తినొద్దాం కాలేజ్ గౌతీ అంత అయి అంతే లోపల్ మనకు స్టార్ట్ చేసాము సార్
బా కాలేజ్ కి నిన్ను వదిలిపోయేకి మనసు లేదనమాంట నిన్ను చూడలేక
పత్లియే ఆ అదే అనుకున్నా దానికి ఇంక అయ్యో ఎందుకు ఎందుకు రా స్వామి అనుకున్నాం
నాకెందు కోల్డ్ స్టార్ట్ అయిందనే తెలిదు ఆ నిన్న స్టార్ట్ అయింది నిన్న నైటే నిన్న నైటే కొంచెము కొంచెం టైయర్డ్ గా ఉండుంది ఇడ కాలేజ్ లో ఉన్నప్పుడే మళ్ళీ ఇంటికి పోయి పొలా పొద్దు పొద్దునే స్టార్ట్ అయింది కోల్డ్, ఇప్పుడు జ్వరము కోల్డ్ హెడేక్ ఇంకా
ఆ
అంత
ఓహ్ టాబ్లెట్స్ ఏవన్నా అట్లా వేసుకోవాల్సిన అట్లనే ఉంది
తీసుకోవాల నైట్ తినేసి ఏమన్నా
ఆ తినేసి వేసుకోలేకుండా ఇప్పుడే తగ్గించుకునేది బెటర్ మ్ మీరు కాలేజ్లోనే ఉన్నారా?
కాలేజ్ లోనే ఆ ఫ్రీయర్కోచ్చు రోడ్ ఆడోన్ వాటర్ పోతాంది రెడ్ ట్రీ కింద గ్యాలెట్స్ అన్ని.
ఆ వాన పడుతుందా?
లేదు లేదు అది ఎందో వాటర్ గిడ చిన్న ఫౌంటైన్ లాగా ఉంది కదా
ఓకే ఆ
ఆ అడుగు చోండ
మ్ ఒకే
ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉండి పోయేదే
ఆ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కల వదల్తే జల్ది వస్తకోతార పోత
ఆ
మళ్ళ ఫోర్ మాది అమ్మచ్చ ఎండ తప్పతుండి మన లేదు కానీ ఇప్పుడు పిల్ ఇచ్చ
కదా
ఆ మన వరకు లేనింది ఏద ఎట్లాంటి అంటే నేను పి. జీ లో ఉన్నప్పుడు ఎండ లేదు కాని నీకు కాలేజీ పోతేనే ఎండ వచింది
ఆ
మ్ అట్లా వేస్తుంది
ఎండ ఉంటుంది లేకపోతే వాన వస్తుంది ఇవి రెండిట్లో ఏదో ఒక జరగాల్సిందే
ఆ అవి రెండు జర్కోకుండా నార్మలగా మాత్రం ఎక్స్ నార్మల్ గానే ఉండదు అసలు
ఫ్రెండ్ కి ఫోన్ చేసిందా
ఫ్రెండ్ కి ఫోన్ చెలేదు మెసేజ్ చేసి ఉంటా అదేలా అదేలా ఫోమ్ ఫిల్ చేశా ఇప్పుడే జక్ట్ అయిపోయింది, దానికి ఇది చేస్తా ఇంకా చేస్సక్కా అన్ని ఇదేదబ్బ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం అని అడుతుంది జల్దీ చేసుకోవడం బెటర్ అ
ఓకే ఓకే చేస్తా చేస్తా
ఆ ఎందుకంటే మళ్ళా ఎప్పుడు అ వస్తుందేమో జల్దీ చేసుకొని పెట్టుకోవడమే బెటర్ అని నా ఫీలిం
ఆ సరే సరే
ఎవరు నువ్వు చేస్తా ఉండవా నీ ఫ్రెండ్ చేస్తాందా బెండకాయలు
అది కటింగ్ పార్ట్ మా ఫ్రెండ్ అది చేసేటప్పుడు ఇద్దరు తినక ఇద్దరు కలిసి ఎయి ఇ ఇద్దరు కలిసి అమ్మకి ఇతా అంటారు మా ఫ్రెండు మేమిద్దరే ఉన్నాం కదా
ఆహాహా
ఆ
బ్లింకెట్ ఉంది కాబట్టి సరిపోయింది
బ్లింకిట్ ఉంటుంది నిజం అదే ఆ బాధ్య ఇంకు ఉపయోగగానే మాకు ఇగో వల్ల కాకపోతే ఫుల్ యూజే యూస్ పెట్టింది పెట్టింది ఏముండ లే పెట్టడం తినడం అంతే
ఆహా
మీరు తెలివైన వారు మీ వాయిస్ లోనే తెలిసిపోతాను
టయర్డ్ గా ఉంది
పనుకో ఫస్ట్ చేసేసి పను పనుకుంది ఏంటో పను చేసేసి పనుకో
నిదర కూడా రాదులే
ఆ అదే కదా ఎట్లా రాదు కాబట్టి ఇంకే చేసేసి పనుకుంటము బెస్ట్ నాకు
లాప్టాప్ ఎత్తుకొని పోతా ఇంటికి
ఆ అయితే కెప్టెన్ ఓ ల్యాప్టాప్ చేసేసిరాయి ఈ మూడు రోలు నీతో పెట్టుకో ఎగ్జామ్ అయి
ఆ సిక్స్టీన్త్కి మళ్ళీ ఇచెస్తా
ఆ ఫ్రైడే రిటర్న్ ఎక్కేసే సరిపొద్ది ఉమ్ అదే మళ్ళీ మామూలే అంత ఇంకా ఉమ్ ఉ
ఇంటికి బోలేద
లేదు అమ్మోళ్ళు అక్కోళ్ళు వచ్చింటే మాట్లాడా అంతే ఇంక అంతే ఇగ ఇంటికైతే లేదు ప్రస్తుతానికి ఇప్పుడు
ఆ ఎట్లుండే మాల్ బానే ఉంద
బానే ఉంటయి
ఏమనుకునే కైనా
కొట్టుకొనేది కాదమ్మా అసలు
అహా
కొనే కొనేసి దాక అసలు ఏమన్నా చూద్దామనేది కాదు లేదు అమ్మ మాకీ ఉకే ఇంకా బయట బయటకు వచ్చి కాల్ బయట అక్కడ కూర్చొని వస్తు కూర్చుంటే కదా గార్డెన్ అ గార్డెన్ లో కూర్చు అక్కడ ఒక్కటే గాలి బాగా విస్తుండే మీ పోయిండే రోజు
ఆ
స్కూ ఇంకా గా స్కూ ఏంటంటే నింగా తీసుకొని మోమోస్ తీసుకొని కూర్చున్న మెడ అంతే ఇంకా అదొకటి
ఆహా
ఆ
ఎట్లో అట్లా బయటయినా పేసి వస్తె కదా
అట్లీస్ట్ అదన్న చేశా అందుకే ముందె ఉన్నా వామ్మో అట్లా అదే రోడ్ ల నేన్ నడుచుకుంటా వచ్చేటప్పుడు ఎగ్ అదే డబల్ చికెన్ ఎగ్ తినల తినల అని ఉందంటే
ఆ
ఉ పై మా యక్కడ మర్చిపోయిన చూడు అ ఇంకా మేమందరూ మేమందరూ ఒకేరు కి ఏది నచ్చతే అది తీసుకురా డబల్ ఎగ్ ఒకరు ఎగ్
పోయినా వాళ్ళైనా వచ్చినారు కదా
అలానే వచ్చినారు డాడీని మిస్ ఐతన్న
ఊమ్
ఏమో ఇంగ ఎప్పుడు అయినా ఇది ఓవైల ఐతే అప్ ఎందుంటే ఆగస్టు లో కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు పై రావాల అని అడిగి
పీస్ రాపో అట్లీస్ట్ ఫ్రైడే సాటర్డే సండే ఉండేసి
ఎట్లో ఇగ ఉంటాది కదా ఒక పై స్ప్రైట్
మళ్ళీ సండే సండే నైట్ కినావంటే మళ్ళీ మండే మార్నింగ్ అంతకు రావచ్చు అట్లీస్ట్ ఆఫ్ అన్ అవర్ ల
ఆ మండే మార్నింగ్ కలా రావచ్చు ఎట్లా ఇవన్నీ పద్ టికాల దిబ్బతాయ బసస్ సరిపోది అదే డాడీ అన్నాడు ఇప్పుడు కావలంటే వచ్చేది ఒకరు వస్తు
ఇప్పుడు అంతా ఇంగ వాకింగ్ అంత ఏం పోరా
ఇంగ ఇప్పుడు ఓవుల్ లేరు బయటకి అడుగు పెడితే మా ఫ్రెండ్ ఇగ్ నన్ను పట్టుకొని తంతాడు
హా
ఊ ముందు ఇద్దరే వున్నాము ఇంకా అవర్స్ ఔర్స్ కాలేదు పీజీ గేట్ కూడా దాటద్దు వాకింగ్ టెరెస్ పైట్ చేసుకుంట అంతే
ఆహా
పోతున్నమని తెలుస్తె అయిపయి ఇంగ
అదే బెటర్
తిట్టేసుకుంటాం మళ్ళీ ఏమన్నా అయితే ఏంటి ఎవరి పరిస్థితి అనుకోని
ఊహు
నా కది కొత్త పీజి రెడయి కొత్త పీజి రెడయి పోతది రేపటి కలా ఎట్లీస్ కొత్త పీజీ రేపు రెడయిద్ది కొత్త పిజి కొత్త కొత్త పీజీకి పోత నన్న మా ఫ్రెండ్ చెప్తే అవసరం మె లేదు ఎవర్ ఉంటే ఆడ
ఒద్దులే ఈడే ఉండి అందరు వచ్చినాక ఒకేసారి పోదువు
ఆ నాదడే ఉండుడు మళ్ళా దాంట్లో ఇదేదబ్బ మేము ఇది ఇది బాల్కనీ ఉండేది తీసుకునామా
ఇంకా భయం ఎక్కువ ఉంటుంది
ఇంకా భయం ఎక్కువ ఉంటాది అసల్ ఎవరు ఉంటరు అంటే జనాలన ఉంటారు అంటే వాచ్ మెన్ ఆవలి ఇగా కెమెరా ఇన్స్టాలేషన్ వాచ్మెన్ ల అందరు వాళ్ళి ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు పోయి నువేం చేస్తావు చూసుకొని పాత పీజలనే ఉండంటే ఇంకా ఉండ నేనేం లేకుంటే ఈ యాలకల్లా కొత్త పింటికి పోతుం
వద్దులే ఇంకొక టూ ఆ
టు వీక్ సచ్చి రెండు వారాలు
ఇ ఇంట్లో ఉండవలసిండే దానివి ఈడ కూర్చుని ఉండావు ఎంటి ఇంగా
అదేగా ఇంట్లో ఉంటే ఇయ్యాల కల్లా ఏదో చేసే దాన్ని ఈడ మాయమ్మ ఫోన్ చేసి తిట్ డైరెక్ట్ తిట్టేది పోయి ఫోన్ చేసి తిడుతుంది నన్ను అంతే
మా అమ్మ అయితే సాలైపోయింది నువ్వు కాలేజ్ అయిపోయేంత వరకు అది ఎన్నిసార్లు కాలేజ్‌కి పోతావు నేను చూస్తా అని ఎప్పుడు అడిగినా కాలేజ్ ఉంది
ఆ కాలేజ్ ఉంది అదే గదా మా యమ్మ కూడా అంతే ఆడు ఎట్లా అంటే అట్లా సరే సరే కోల్డ్ అయినట్టుంది కొంసేపు రెస్ట్ తీసుకొని ఇంటికెళ్ళు ఉమ్మ్ బాయ్ బాయ్
బాయ్ బాయ్
ఉమ్మ్
ఆహా